హలో ఏం లే కాలగనే ఉన్నా నువ్వు నీ కాళం కట్ ఆ కాలం కట్టుగా నీది వస్తుది టెన్ మినిట్స్ నాది కూడా వస్తది ట్వంటీకి అయింది కానీ చార్జింగ్ అవుతది
ఆహా
చెరక్ కరెంట్ ఆఫ్టర్న్మయిన్ ఏమో పోయింది త్రికట్లా ఇంకా రాలే ఆ అయి మాట్లాడింది మా ఫ్రెండ్ బిందు
కూడా
ఆహా కాల్స్ అయిపోయినాయ నీవి ట్వంటీ
కాలేరా ఉన్నాయి ఇంకా ఇక గ్రూప్ లో మ పెడితే ఎవ్వరు రిప్లై అయ్యట్లే కదా ఇక మన నలుగురమే మాట్లాడుకోవాల్సి వస్తాంది
అ అంతే వాళ్ళకి ఎవ్వరికి ఆ కొంత ఆలకి ఎవరికి మనీ అవసరం లేనట్టున్నది
ఆ మౌనికా అనటమా ఫోన్ చేసిందా
ఆ చే నామనే ఏమ నేను మాట్లాడింది
ఆ ఇగ నువ్వు నేను మీ ఫ్రెండ్ ఇక మ నలుగురమే మాట్లాడ ఎవరు కూడా మరి మాకు వర్కు అంటే నేను నాకు వర్క్ వచ్చింది ఎవరైనా కాల్ చేయండి అండి అదిది ఏం చెప్పట్లేదు
ఆ స రేపు నువ ఎన్ ఎ ఎత్త టైం అయిపోయినా ఇంకా ఫ్రీ ఉంటావు
మీరు రేపు వెళ్ళ స్కూల్ క దొలుతా కదా టెన్ థర్టీ లెవెన్ కి ఎలెవెన్ కి అయితే పని అంతా అయిపోతుది అప్పుడు ఫ్రీ ఉంటాయి ఎందుకు
అయితే మా సిస్టర్ అని చెప్పలేదు ఆమె నీతోటి ఫైవ్ కాల్స్ మాట్లాడితే ఒకవేళ నీ ట్వంటీ అయిపోయినా గాని ఇంకో ఫైవ్ కాల్స్ కోసం ఆమెకు కొంచెం టైం స్పెండ్ చేయ్యి ఎవ్వలే ఏరు ఇగా మనమే ఫోర్ మెంర్స్ ఉల్ ఆట్ టి ఒకరికొకళ్రు మాట్లాడుకోవాలి
ఇకా పన ఇంద మరి
పని ఏంకా రైస్ పెట్టాలి పెట్టలే కరెంట్ లేదు కుక్కర్లో నేను పెడతా
నమ్లహా కూరండతవా
లేదు కూర గ్యాస్ మీద కుక్కర్ లో రైస్ పెడతాను
ఉన్నదా
హమ్
మార్నింగ్ దే ఉంది మా
ఆ నిమ్ మార్నింగ్ ఈవినింగ్ లేదు అక్కడ అప్పటికప్పటికి సరిపోయితేట్టే పెడతా వాళ్ళ ఎప్పుడు నైట్ వేడి వేడిదింటం
మటన్ కబాటి ఒక్కసారే పగ్గనద ఆగి పట్లా మార్నింగ్ ఇ ప్రతి రోజ ఎంత అ ఇ మార్నింగ్ వరకే ఉంటది ఈవినింగ్ ఉండదు ఈవినింగ్ మళ్ళీ వేరే ఇక సింపుల్ గా అయోది ఎగ్గు కర్రీ ఏదో ఒకటి చేస్తాం
అయితే మార్నింగ్ ఆ ఆఫ్టర్నూన్ వరకు ఓకే ఎందుకంట అంటే ఒక్కొక్కసారి మా ఆయన పనికి పోయి లేటుగా వతాడు టెన్ ట్వెల్ ఒక్కొక్క చెప్పలేము మా ఆయన ఎప్పుడ వచ్చేది పొద్దునన్న నాన్నమై టైనా చారఖరాబ్ అవుతుది అదా నంత పొద్దున్నే మధ్యాహ్నం వరకు సరిపడా అంత పెడతా ఒకవేళ ఆయనస్తతే ఆయనకేసి నేను ఒక్కొక్కసారి మధ్యాహ్నం అన్న తిన
హ
హ్మ్
చెపు రా
ఆయన ఆటో నడుపుతాడు ఇ ఏమన్నా పొలంలకు అయితే పొలం పనికి సూతార పని ఏదో సూతార పనికి తడు అన్ని మాడికాయల సీసన్ప్పుడు మాడికాయలుంప ఆ అ చల్ల ఉన్నాయిట ఆ విలేజే మరి సిటీ కాదు ఇ పిల్లలు వేసి లైన్ గా కొనే ఉన్నార
మ్మ్ హ్మ్
ఇద్దా ఉన్నాన ఎక్టిగా చయ తగాలీ
ఆ మళ్ళా నైట్ పడుకుంటర వాళ్ళు
లేట్ గానే పడుకుంటారు
ఆ ఇంకా
ఇప్పుడు ఇప్పుడు దకా పడుకుంది సిిక్స్ అయితుంది కదా ఇక ప్లేస్ తిని కొసడుకొని మా తర్వాత నైట్ పడుకుంటారు
ఏవాళం వంట చేస లేదు
లవెన్ లెవన్థర్టీ అయితుద ఒక ఒసారి లే వాళ్ళయితే టెన్ నోట్ టెన్ థటీ దాకా ారు ఇక తర్వాత పడుకుంటారు చిన్నగా
ఆహా మా పిల్లలు కూడా తొందరనే వాడుకుంటారు ఎయిట్ నైన్ కల్లా పోడుకుంటారు ఒక్కొక్కసారి మధ్యాహ్నం చ చె పడుకుంటే మా పాప తెల్లిగుతోటి ఉంటుంది ఆ మొక్కది
ఆ లేేట్ అయితాడి అదే ఇక మధ్యాహ్నం పడుకుంటారు కాబట్టి ఇక లేట్ అయితది
మా బాబు మధ్యా్నం పడుకున్నద మధ్యాహ్నం పడుకునా కాని నైట్ కూడా వండుకుంటారు ఎనిమిది తొమ్మిది అయ్యే వరకే
వాళ్ళు స్కూల్లా ఏ టైమ్ అంటే వన్ కి పడుకొని టూ థర్టీ త్రీ లోపలేచేస్తారు కదా అప్పుడు ఇక నైట్ అయితే నైన్ థర్టీ టెన్ లోపే పడుకుంటారు అదే ఇప్పుడు మన ఇంతకాడ కాబట్టి ఇప్పుడు లేపం కదా ఇక మనం ఇక ఇందాక టూ తర్ టి అట్లా పడుకున్నారు కాబట్టి ఇప్పుడు దాకా పడుకుంది సిక్స్ అయితనే ఉంది ఇక సిక్స్ సిక్స్ కి లేసి వాళ్ళీ మన కొసే పాడు వన్ తర్వాతేడుకుంటుంది
ఆహా కరెంట్ రాలేరా ఇంకా ఇప్పుడయితే స్విచ్ ఆఫ్ అ వరకు మాట్లాడతా కరెంట్ నాంక వేలయితే నైట్ కాళేస్తా లేకపోతే
నైట్ తెస్ తెస్తా అంటుంది కదా మీ ఫ్రెండ్
ఆహా హ చేస్తేనే అని ఆ కరెంట్ లేదు ఆమె ఈ సెవెన్ డబల్ జీరో మౌనిక ఆమె ఫ్రీ లేను ఇప్పుడు నాకు పనుంది అన్నది
తతో కూడా అంద కొంచెం ఇప్పుడు ప నుందక్క అంటే సరే అని పెట్టినా ఇక రేపు పార్నింగ్ కూడా చెయ్యొచ్చులే మరి అంత తొందర ఏముంది
ఆ టైమ్ ఇచిల్లు కదా మనకు వర్క్కి టూ త్రీ డేస్ అని
ఆ ఇగ టెన్ ఐంటే గదా టెన్ లెవెన్ ఎన్నయినయ్ కాల్స్ సరే
నాకు కాల్సారా ఎటు కావచ్చు
ఏటైన ఏమ్ ఇక టెనంటే రేపు ఒక ఇద్దరితో మాట్లాడి అయిపోతది
ఆ ఇగ ఇద్దరు అంటే ఎవ్వరు దొరకకపోతే మళ్ళ మనమే
ఉ ఏటట్టున్నారు ఉ మాకు
ఏంటి ఇదిరా రేపత్తావా మళ్ళా బాగుండడి మాకు ఉన్నాయి కూలు ఉన్నాని వాళ్ళ అవతాల పిల్లలు హలో
బడి
హలో
హలో
ఆ విన్నపడుతులే రా
నిలబడ్డది ఎవరితో మాట్లాడుతున్నవా అటు
ఆ లేదు నీ తోటే
ఉ
పిల్లలకి నీళ్ళు తాపిచ్చినవా మరి పడుకొని లే సిన తర్వాత
ఆ తాగింది బాటిల్ ఉంది ఆమె తాగింది అన్నం ఏమంటే అన్నం వేస్తున్నా తింటడి
ఆ పెద్ద పాపన్న చిన్న పాపన
చిన్న అమ్మాయి లేసింది పెద్ద అమ్మ ఏవలే ఇంకా
చిన్నమె ఆమెకు ఆమెనే తింటదా
ఊం అంటే త్రీ ఇయర్స్ కెే నీ ఇప్పటి నుంచి కాదమ్మ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే తింటది
ఆమెంతట ఆమెనే
ఆమెతోటి ఆమెనే తింటది నేను తినిపియ్యను వాళ్ళకి
అబ్బా గుడ్ మంచి పని మంచి అలవాటు ఆ మంచి అలవాటు చేసినవ్
చిన్నప్పుడు ఇక వాళ్ళ అక్కకి వేసి కూర్చోబెడితే ఇగ ఆమెకూడ ఆమెకూడ ఏమంటే నేను అట్లా వేసి ఇచ్చేది చేతికి ఇస్తే ఇగ వాళ్ళది వాళ్ళే తింటరు ఇప్పుడు వేసి ఇస్తే ఇక తింటది తిని మళ్ళీ ఆ గిన్నె కూడా సింకుల ఎస్ సరే చె చేయి కడుక్కుంటది మూతి కడుక్కుంటది మళ్ళీ మంచిగా వచ్చి
ఆహా మంచి చి అలవాటు చేపించ్చినావ్
లేకపోతే ఊకే ఎత్కొని తినిపియాలన్నా మనం తినిపియాలన్నా కొంచెం పనులు ఉంటాం. లేకపోతే మనకు కుదరదు చేత కాదు, అప్పుడైతే ఎట్లా మళ్ళ అని మేం ఫస్ట్ నుంచే వాళ్ళకేసిస్
ఆహా మంచి పని చేసినావ్ మా పాప ఇప్పటికిీ వాళ్ళకి ఫోన్ ఇచ్చి అన్నం బతిలాడి బతిలాడి తిను తిను తిను తిను తిను అని తినిపితనే తింటరు లేకపోతే అసలే తినరు ఉ
ఫోన్ ఇయ్యను ఫోన్ అలవాటు చేయలే ఇద్దరికి కూడా ఇయ్యను అంటే ఇగ ఎప్పుడైనా ఎప్పుడో ఒక సారే ని రోజ అంటే అన్నం తినడానికి గాని ఏదన్నా మనం ప్రశాంతంగా ఉండడానికి గాని ఏడవకుండా ఆపడానికి కానీ దేనికి ఇయ్యను ఫోన్ ఇయ్యను వాళ్ళంతట వాళ్ళే ఆగుత ఉంటారు వాళ్ళు అన్నిటికి దేనికని నేను మలి ఏ అంటె ఆగుతారు అంత ఇంత భయం ఇగ వాళ్ళకు ఒక భయం పెట్టినా
ఆహా అయితే మా పాపని ఆ స్కూల్ వేసినాం రా నర్స రీ పొద్దున్నే వ్యాన్ వస్తది బాబు ఏడుచుడు పాలు తాగడానికి నిన్న అన్నం కూర ఉండాలి ఆమెకు స్నానం చెపియ్యాలే తినిపించాలి బాక్స్ పెట్టాలి ఆమెను రెడీ చెయాలే ఒకవేళ ఎత్తుకునెటొళ్ళు ఇవ్వలేకపోయేసరికి ఫోన్ ఇచ్చుడు అలవాటు చేసినా
అదే నేను ఫస్ట్ లో ఇచ్చినా ఫస్ట్ పాపకి ఇచ్చినా ఇచ్చిన గానీ ఇంకా మళ్ళీ సెకండ్ పాప పుట్టిన కానుంచి
అయితే నేను ఆ సెకండ్ టైమ్ కన్సీవ్ అయినంక ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్ క అయిన తర్వాత ఇగా ఎత్తుకొని తినిపించుడు నాతోని కాలేదు అన్నట్టు ఇగ అప్పనుంచిలి ఫోన్ ఆల్వాట్ టెష్నాఫ్ ఫోన్ పెట్టిత్తె ఎటు పోరు అన్నట్టు ఇగ అదే అయిపోయే దాకా అక్కడినే కూర్చొని చూసుకుంటూ ఉండేది అట్
అనిపి ఇక ఫోన్ ఇవ్వకుండా చూడు ఎందుకంటే టీవీ లో ఎలానో ఒకల బొమ్మలు పెడితే అంటే కొంచెం కొంచెం అట్లా మానిపిగా యాకుయాపోను
టీ వీ లా బొమ్మ బొమ్మలు పెడితే చూడరు టీవీ లా
టీవీల్నే పెడతాయి ఇక వాళ్ళకి అ డోర బుజ్జి అని అవి వస్తాయి కదా నార్మల్ గా అవి పెట్టిస్తే సైలెంట్ గా కూర్చొని చూస్తారు చూసినాంత సేపు చూస్తారు లేకపోతే సాంగ్స్ పెడితే ఇక డ్యాన్స్ అవి వేసుకుంటా ఉంటారు ఇద్దర ఆడుకుంట బాగుంటారు అట్లా ఎందుకు అంటే మరీ పోన్ ఇచ్చడు ఎక్కువ అలవాటు అయినా కూడా ఇక మన మాట విన్నారు అది లేద ఉండరు అని ఇప్పుడు చాలా రీల్స్ చూస్తంటే ఇంకా భయం అయితాంది
ఆహా కాంత నైన్ థర్టీ సెవెన్ అయిత నువ్వు కాల్ కడ వేసినాక ఆయాప్లోనే ఉండడువు నేను ఒకసారి కాల్ వేసి ఛార్జింగ్ పట్టుకున్నాక అప్పటికి వీలుు ఉంటే మాట్లాడుకుందం లేకపోతే రేపే ఇంతలవరన్నా నువ్వు ఆ ఏంటిరా ఆ కరెంట్ వచ్చింది ఒక కాల్ మాట్లాడినాక పెట్టుకుంటా ఒక కాల్ వరకు వస్తుది తొందర దిగిపోదు చార్జింగ్ నే ఇప్పుడు ఆ ఇప్పుడు ఎత్తన ఉన్నది చార్జింగ్
చేస్తే ఏం నాకేం బ ఖాళీనే నేను నైట్ వరకు కూడా ఖాళీయ
ఆ సరే ఇప్పుడైతే ఒకడు మాట్లాడు నైట్ శుద్ధం ఆ
ఎసే చే